హలో బేబీ బాగున్నావా
ఆ బాగున్నా బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తున్నావ్వు
ఎం చేస్తున్నావు
ఆ ఇప్పుడే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఫెస్టివల్కి పోయు
అవునా ఇంటికి వచ్చిరా,
ఊ ఒకా టూ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది వచ్చి బాగా ఎండకూడుతుంది.
ఆ బాగా జరిగిందా ఫెస్టివల్
చాలా బాగా జరిగిందిరా
అందరు వచ్చారా
ఆ మా రిలేటివ్స్ ఆల్మోస్ట్ అందరు వచ్చారు మ ఒ ఎంజాయ్ చేసినాం ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసినాం కదా,
ఆవు మున్న అసి ఇంకా అయినా మీ అక్క హాస్పిటల్లో ఉంది అన్నావు వాళ్ళు వచ్చిరా
ఊకె ఇంట్లోనే ఉంటే కొంచెం ఆ మొత్తం ఒంటరి ఒంటరిగా ఉన్నటు అయితది కదా అదే బయటికి వస్తే కాస్త వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే కూడా కొంచెం ఫ్రీ అవుతది ఏమోనన్ని ఆ పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చారంట అక్కని కూడా
ఆఓ ఇప్పుడు ఓకే నా ఆమె హెల్త్
అదా చాలా బెటర్ అయిపోయిందిరా,
అవునా అందరు మంచిగా ఉన్నారా మరి మీ రిలేటివ్స్ అందరు,
అందరు బానే ఉన్నారు మీ అమ్మ వాళ్ళు
అందర్ బానే ఉన్నం
మా తమ్ముడు డ్యూటీ
డ్యూటీ కి వెళ్ళాండి ఆయన ఇంటికాడ ఎప్పుడు ఉండాల ఆయన ఎప్పుడు ఉంటాడో తెలిదు ఎప్పుడు పోతాడో తెలిదు,
ప్రైవేట్ కంపనీ రస్ కదరా అట్లనే ఉంటది చదువుకుని ఇంత చదువుకున్నా ఇంకా ప్రైవేట్ జాబులు చేయాలన్నా
ఫ్లాష్ మ్యాన్
అహహా
ఏమో జాబ్స్ అంటే ఏముంది ఎట్లా ఉంటంది తెల్వా
కనీ లిమిట్ ఆ ఉండదు కదా ఎన్నో వర్స్ చేస్తాడో ఏమో వర్క్
నీ ఇష్టం
కానీ ఎంత అయినా కూడా గంత అంత వర్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా లేదు అటు సైడ్ వర్షాలు పడ్డాయి అట నిజమేనా
అవును ఇక్కడ ఫుల్ వర్షం వచ్చింది నైట్
కొన్నివు కొన్ని ప్లేసెస్ లోనే అయితే ఏకంగా రాళ్ళ వానలే పడుతున్నాయ అంట
అవునంటా నేను కూడా అసలు కాని నచ్చి చిన్నప్పటి నుంచి ఇప్పుటిరి ఒక్కసారి కూడా రాళ్లోవాను చుడ్లే తెలుసా
అసలు రాన్ల వార అనేది ఎందుకు వస్తది కావచ్చు అట్లా
నీళ్లుగా వచ్చు కూలింగ్ ఇప్పుడు ఎండలు బాగానే కొడతాన్నాయి కదా రాన్న వా కొడుతు కావచ్చు
మేబి మేఘాలన్నీ గడ్డ గట్టిపోయి వస్తాయి కావచ్చు ఐ థింక్
చయి కరుక్కుంటా సగం సగం గారి కింద పడుతట్ది
కింద పడేసరికి అవి కొన్ని అయి తట్టున్నాయి
మేవే అయ్యండ వచ్చ అట్ల కూడా
నాకు కూడా అది అనిపిస్తుంది ఆ అంటే నేను చిన్నప్పుడు ఒక స్టోరీ చూసినా మరి ఆ స్టోరీ ప్రకారం అయితే అదే మరి ఫ్యాక్ట్ ఎంతో నిజము కాద తెలీదు మరిగా
ఏం స్టోరీ మరి
గాదె ఇంకా అదే ఈ రాళ్ళు అన్ని అంటే పైన ఆకాశంలో మబ్బులు గడ్డలు కడతాయి గడ్డలు కట్టినవన్నీ మేఘాలు అంటే మేఘాలు లాగా మారుతాయి అంత గట్టిగా ఐస్ క్యూబ్ లాగా అయితే ఐస్ క్యూబ్స్ అన్ని కరిగి వచ్చేసరికి ఈ టైమ్ అయివుతుది అది ని చాలా మంది అన్నారు అట్లా దాన్నే రాళ్లవా అని అంటారు అది ఇదని చెప్పారు
అవునా నేను నేనుడే దీని గురించి ఏదో ఇన్నకన్నా గుర్తు రావట్లేదు ఆ స్టోరీ
ఆ అప్పుడు అంటే ఒక నేను ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ కదిపేటప్పుడు వచ్చి నేను తెలుసా రా రాళ్ల వానలు
అసలు నాకైతే ఇప్పటివరకు చూడాలే నాకు చూడాలని కోరికకపోతే నా ఇంట్లో ఉన్నప్పుడే మళ్ళీ మీద పడత తాలకాయ కావచ్చు అందరం ఇంట్లోన్నప్పుడు చూడాలి
అవును అసలు నేను కూడా అదే ఫస్ట్ టైమ్ ఇంకా అది కూడా అదే ఫస్ట్ టైము ఇంక ఫ్యూచర్ లో రాళ్ళు వర్షాలు వస్తాయ రావో తెలీదు గాని నేనైతే చూడ
ఎందుకు రావు ఎప్పుడో వస్తనే ఉంటాయి కానీ ఇప్పుడుస్తంది అంత చెప్పలే
అవును అ ఇది ఈ రాళ్ళ వర్షాం ఎందుకు పడతాయి కావచ్చు
తెలిదుగా ఎందుకు పడుతున్నాయో అసలి ఈ కాలం అంత వింత గా ఉంది అసలు ఈ ఇయరే అంత వింత
అవునా సార్ మళ్ళీ ఫెస్టివల్స్ కూడా తొందర తొందరగా దగ్గ
కాద నిజంగా ఈ ఇయర్ మొత్తం ఫస్ట్ ఫాస్ట్ గాఉన్నాయి ఫెస్టివల్స్ అన్ని డేట్స్ అసలు డేట్ ముందు డేట్ చేంజ్ వడం కాదు మంత్ లు కూడా బిఫోరే ఉన్నాయి అన్ని
అ ఎందుకు కావచ్చు అసలు ఈ కాలాన్ని బట్టి సిరా లేక పొతు తే దేన్ని బేస్ చేసుకొని క్యాలెండర్ ని సృష్టిస్తారో అర్ధం కావట్లేదు
మనము ఒకటి అబ్జర్వ్ చేసినావా అన్ని అమావాస్య లో ముందు పెడుతారు అమావాస్య గడియాలని ఈ రోజు చేయొద్దు ఆ రోజు చేయాలంటారు
అవును ఆ ప్రతి ఫెస్ట్ అట్లానే జరుగుతుంది రీసెంట్ గా కూడా ఏదో ఫెస్టివల్ అయింది కదా
వొ హోళీ అనుకుంటా హోళియా
ఆ ఉగాది కాదు ఉగాది కాదు
ఉగాదికి కూడా అమావాస్య గడియలే వచ్చినాయి కాకపోతే ఏడు గంట గాట్ల తర్వాత స్నానాలు చేయమని చెప్పిర్రు నైన్ టెన్త్ కే సెలబ్రేట్ చేయమన్నారు కానీ తర్వాత స్నానం చేయమన్నారు బిఫోర్ సిక్స్ చేయకండి చెప్పిండ్రు
ఆ ఎస్ ఎస్ అమావాస్య గాడియాలు ఉన్నాయని సెవెన్ సిక్స్ టీ నైన ఫిఫ్ ఫిఫ్టీ నైన్ వచ్చి సారీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ వచ్చేదాకా ఆ అయిపోయేదా ఆగమని తెల్లారి స్నానాలు చేసి ఇల్లు గీట్లా దుడుచు కొని పూజలు తీసుకోమని చెప్పిర్రు కదా
ఆ అవును అట్లా నే చెప్పినారు
ఇట్లానే నేను మొన్న ఇరిటేటింగ్ అనిపించింది అంటే సరే ఒక అంటే ఓకే బెటర్ అనిపించింది గాని మరి అదిరా హోలీ
కొన్ని సంవత్సరాల నుంచి అట్లానే చేస్తాం వీళ్ళకి తెలివట్లేద మరి అయ్యవారులకు కరెక్ట్ ముహూర్తాలు
నాక్కూడ అర్ధం కావట్లేదు అసలు ఇట్లా అంటే తెలిసి పెడుతున్నా లేకపోతే మధ్యలో వాళ్ళ వల్ల ఇన్ఫ్ లేయెన్స్ ఆ వదిలేస్తున్నారా అన్నది క్లారిఫికేషన్ లేదు
అయ్యో ఎందుకు అట్లా చేస్తురో ఏమో అర్థం అయితాలేదు అన్నీ డబల్ డబల్ డబల్ డబల్ బెడ్తురు
కానీ ఇరిటేషన్ వస్తాది ఇట్లా మరీ డబుల్ డబుల్ పెడితే
నేను ఇంగ ఏ రోజు సెలబ్రేట్ చేసుకోవాలో ఎటు అర్థం కావట్లేదు మరి ఎట్లా ఎటు సెలబ్రేషన్ లేకుంటే రెండు రోజులు డల్లే ఉండాల్సి వస్తుంది
ఎందుకంటే ఏ డే ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది అర్ధం కావట్లేదు ఓ ఇప్పుడు రిలేటివ్స్ వస్తారు అనుకో కొంతమంది ఇప్పుడు ఏదైనా ఫెస్టివ్ కి పిలిచామ్ అనుకో రిలేటివ్స్ ఇంటికొస్తారు మ్మ్ వాళ్ళు డ్యూటీ టైమ్ ఆఫ్ చేసుకొని రావాలి ఏ డే ఏ డేట్ కు కరెక్ట్ గా రావాలి ఏ డేట్ కు మేము లీవ్ పెట్టాలి అన్నది వాళ్ళ
అసలు అందుకే ఇక మరి పండుగలకి రావడం అండి ట్రై చేసినట్టుగా
హ్మ్ ఇక్కడ చూసుకున్నది సుషన్ బట్టి చూస్తే గట్లనే ఉన్నది కదరా మరి పరిస్థితి
క్యాలెండర్ కు తయారు చేసినలకు చుట్టాలు ఎక్కున్నారు ఏ చుట బట్టలు వస్తే ఖర్చు ఎక్కువయదని ఇట్లా చేసినాము
పక్కపక్కన రాష్ట్రాలు ఉంటాయి కదా వాళ్లయితే ఆ ఒక ఏ సిస్టర్ అయినా ఒక ఫైవ్ వన్ వీక్ అట్లా చుట్టాలు పే పెద్ద పెద్ద చుట్టాలు ఒహ్హ్ ఎంతో మంది చుట్టాలు వచ్చి సెలబ్రేట్ చేసు ఉంటారంట లైక్ దీపావళి సంక్రాంతి ఆ ద దసరా ఇలాంటివి ఇంకా దసరా అయితే అంటే మన రాష్ట్రంలోనూ దసరా ఫేమస్ కదా పక్క రాష్ట్రంలో సంక్రాంతి ఫేమస్ గదా అట్లా మన రాష్ట్ర ఇష్టానికైతే ఇంకా హాలిడేస్ బతుకమ్మ హాలిడేస్ వస్తే కతం పాది రోజులు పది రోజులు ప్లస్ దసరా అయిపోయే వరకు పదకొండు పన్నెండు రోజులు ఇక్కనే ఏ ఉంటరు తెలుసా ఒకే అమ్ ఇండ్లలా
అవును మరి అట్లనే ఉండాలి ఎందుకంటే చుట్టాల కలిసేదే ఆ టైమ్ లో నార్మల్ ఎస్ ఫెస్టివల్స్ కె అంత బలవంత తంగవైన ఈ ఆ టైమ్ లోనే
ఆ చూసావ లాస్ సేమ్ దసారా కూడా ఒక రోజు అని కొంతమంది ఒక రోజుని కొంతమంది
అట్లనే ఎస్తారు ఎందుకు ఏమో అని
అసలు వాళ్ళుకు తెలియట్లేదా లేకపోతే ఆ ఇంకో ఏదో అట్లా మరి అడ్డగుడ్డిలా పెట్టేస్తున్నార అర్ధం కావట్లేదు
అలాగ ఎవరు ఉంటో చెప్పి అసలు అది ఎవరు రెడీ చేస్తారు కూడా తెలియవదు సరే గోమ్మున ఇగ
అయినా కాలము ఎటు మారుతుందో తలవత్తలేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఎటు సైడు ప్రపంచం తిరుగుతాందో అర్ధం కాట్లే అలాంటప్పుడు అవి మారితే మనకేంది మారవకపోతే మనకేంది ఎట్లున్నా కవి రోజులు కవే బతు
ఆ అంతేలే
అవి మార్చినంత మాత్రాన ఇవి శుభ గడియలు ఇవి చెడు గడియలు అని ఏమన్నా మంచి జరిగేది ఉన్నదా లేకపోతే మనకేమన్నా డబ్బులు చూడు పడేది ఉన్నదా ఏది లేదు ఏదున్నా గదె రోజు గదె బతుకు బతుకుతున్నాం
అంతేగా ఇంకా కొంచెం క్లారిటీ అని ఉండాలి కదా మనకి ఏదో ఒకటి మనకు ఎట్లా చూస్తూ యుగం రాకుండా కూడా కొంచెం చూడ్డానికైనా సెలబ్రేట్ చేసుకోవ ఆ ఒక్క రోజునా హ్యాపీగా ఉంటాది కదా రోజంతా లోపలనా
అది గూడా వస సమయాల ఇట్లా మరి దారుణంగా తయారైపోయారు జనాలు ఏ అమ్మ మరి కొన్ని ఇంకా మూఢ నమ్మకాలు కూడా కొన్ని అందంగ అట్లేవొ తెలుసా
అవున అన్నీ ఇప్పుడు మూడు నమ్మకాలు కూడా ఎక్కువ అయితుంది నేను అబ్జర్వ్ చేసినాను మూఢ నమ్మ మ్మకాలు ఎక్కువ అయితున్నాయి ఇప్పుడు
అవును అసలు సైంటు సైంటిఫికల్ గా మొత్తం సైంటిస్ట్ అనే పక్కకు పెట్టి బాబల్ ఫ ఫేమస్ అయితున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే చాల వరకు మరీ ఈ మధ్య కాలం లో అయితే బాగా ఫేమస్ అయిపోయింది అట్లా
అవును చాలా ఫేమస్ ఏజ ఎందుకో మరి అట్లా
ఎందుకు కావచ్చు మర అట్లా
ఎందుకంట ఏమో ఇ ఎవరికి అర్థం ఐతలే నీ వాయిస్ సరిగ్గా హలో